నమస్కారం
నమస్కారం
చాయ బ మ మీరు ఎట్లున్నారు
బావున్నాం
ఏం ఇచ్ స్తున్నావ్ ఇంగ ఏం చేస్తాన్
తిన్నాం పడుకోనున్నాం
ఇట్ల ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి పని చేసుకో
ఎగ్జామ్ పెట్టుకొని గూడ తల నొస్తందని పడుకోనున్నాం
ఉం నేనైతే బుక్కు గుడా తీయలేదు ఏమి ఉన్నాయో గూడ తెలీయదు చూడాల రేపు పొద్దునే లేసి
హ్మ్ మ్ ఇంకా ఒక రోజు ఉంది కదా
మ్ ఇంకేం మరి
చెప్పాలి
నీకిస్టమైన ఫుడ్ ఏంది
అన్ని ఫుడ్డు తింటావు
మ్ ఏదో ఒకటి నాన్ వెజ్ కూడా తింటారా నాన్వెజ్ గుత్తోంకాయ్ కూర తింటారు గుత్తోంకాయ్
హ్మ్
ఆ అన్ అహా మీకు దాని ప్రోసెస్ తెలుసా ఎట్లా చేస్తారో
తెలుసండి చేస్ స్తాము మేము కూడా వంటలు
చెప్పండి ఎట్లా చేస్తారు
మీకు రాదా వంట చేయడము
హ్మ్ ఇదేంటి రిసీవర్ కిందది డు ప్రయత్నించలేదండి
బై పడతాం మళ్ళీ మేము గూడ
మ్ ఉరికే అ వద్దులే అని ఎప్పుడు చెయల మంచుల్ బతక కాలని కొండ్రోజులు
పక్కన్న ఉన్నారు కదా మీ దోస్తులు వాళ్ళకి కూడా పెట్టండి చేసి.
ఆహ్ ఆహ్ ఫస్ట్ ఇక్కడే ట్రై చేయాలనండి నేను చేసిన ప్రతి వంట పక్కగ ఇగ ట్రై చేసినా తర్వాత నేను తింటా. ఉమ్. వీలు గుత్తోంకాయి చపాతి తో తినరు.
గుత్తోంకాయ చపాతి.
ఇది అన్నం తో తింటారు
దేనితోన తింటాం చపాతితో ఇంకా బాగుంటుంది.
ఆహ్ గుత్తంకాయ ఏమంటారు చపాతీతో బాగుంటాది మా సైడ్ తెలుసా ఆహ్ తర్వాత పెట్టి ఆహ్ అన్నం చేస్తారు కదా దాంతో గుత్తంకాయ తింటారు అక్కడ అడ ఫేమస్ అట్లా.
మేంకూడా తింటాం.
మీరు కూడా ఆట్లేనా చేసుకునేది.
మ్మ్
ఆ కొంతమంది అట్లా చేయరంట తిరువాతన్నంలోకి గుతోంకయ్ తినరంట
పెళ్ళిళ్ళలో అట్లా ట్ల పెడతారు
ఆ తొమిదినరికే లేతరు ఉమ్ అట్లే బాగుంటాది
దోశ లోకి బాగుంట్ ము
ఆ దోస్తలే గాని ఈ తందికే ఎప్పుడు తింటుంటే ఇకేమడి ఇకే విశేషాలుది
ఏం చేస్తారు మీరు మీ చదువు అయిపోయిన తర్వాత
మ్మ్ మ్మ్మ్మ్ ఐ ఏ ఎస్ ఐ పి ఎస్ ఇలాంది కాకుకున్న చిన్న చిన్నవి చూసుకుందామని చూసాన అండి
డైరెక్ట్ ఉద్యోగంలకేనా
ఆ అదే అర్థంగా కావట్లేదని ఏం చేద్దామ ఆ దిక్కు తరిగట్లే ఒకసారి కోచింగ్ చేయమని చేయద్ద అనిపిస్తుంది ఒకసారి ఉద్యోగమే చేద్దామ అనిపిస్తుంది ఏందో అయోమయోపిస్తా అయ్యోమయో ఉమ్
మేం అందరి కిస్త్ ప్రేశునాదే
ఎం చేస్తా నుండే
ఇంటికి వెళ్తానండి ఫస్ట్
దాని తర్వాత పోయినాక ఏం చేస్తారు
దాని తర్వాత తెలియదు మా అక్క వాళ్ళ అయితే బెంగళూరు లో పీజీ రెట్ కూడా వేస్ట్ ఇంట్లో ఉండమంటారు
ఆ
మ్మ్
ఇంకా మీ అక్క వాళ్ళని చూస్త కొచ జాబ్ రెఫరల్స్ పెట్టి
చూడాలి అంటే మా అక్క త పని ఇస్కోది ఇట్లా చెప్పేరేం అస్తే ఫ్రెషస్
ఆహ ఎగ్జామ్ లేకోకుండా అయినా పోవచ్చు రెఫరల్ చేస్తే. హెచ్చారు వాళ్ళు కొనను ఊమ్
వేరే కంపనీస్ కి ట్రై చేద్దాం.
ఉ చరం ఒబరి కంపెనీ వద్దు చాలా మంది అట్లే ఉంటారు కాని ఒకే కంపెనీలో ఉండలేము
ఊమ్ మా అక్క కూడా చేంజ్ అవుతుంది అనుకుంటా టూ ఇయర్స్ అవుతుంది.
ఆహా అప్పుడు మేలు ఉం ఆ సార్ దగ్గర కూర్చొని వేరే కంపెనీ మారీనాక ఉమ్ జాలీ ఒక వేళ కోచింగ్ చేస్తే ఏం చేయాల అనుకుంటున్నారు.
టెట్ ఒక వేల షాప్ అనుకుంటున్నాం.
హ మీరేం డైరెక్ట్గా పోతారా ఆన్లైన్ లో ఉంటారా
అదే అర్థం కావట్లేదు ఆన్లైన్ లో చూడాలి లేదంటే వెళ్తాను డైరెక్ట్
ముందు ఏమి అసలు ఒక ఒక ఒక స్ట్రైట్ వే అంటూ లేదా మనకి ఏం చేయాలస్తున్నా సజతత అదేదో మన కాలేజ్ రూంలోనే నేర్పు ఇపచ్చి నుండే ఈ వారి చాలా మంది కన్నా జాబులు వచ్చాయి
వాళ్ళేమి నేర్పిస్తారు అన్నీ అంతే
చాక్ నేర్పించిన బాండ్ వాళ్ళు ఇప్పట్లో ఒకఓ పది మంది కన్నా వచ్చాది ఖచ్చితంగా ఎన్ని పర్లే కాపో చిన్న మీద
ఊమ్
ఇల్లు నాకంటూ కొంచం లేదు. తినను వాకి ఇన్ డ్రైవ్స్ ఏం ఇంట్రెస్ట్లా
వెళ్తాను అప్పుడు ఒక్కసారి వెళ్ళి వస్తాను కదా బెంగళూరు అలామల్లి అటెండ్ అరో అప్పుడు అటెండ్ అవ్వలేదు
ఆ
మళ్ళీ వెల్తాను
ఊ
అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు రిఫర్ చేస్తారు
ఊ అయితే ఇంకేం మీ అన్నకు వచ్చిందా జాబ్
ఉమ్మ్ చెన్నైలో బ్యాంకులో
ఆ చాయ్ లూ ఎన్ని రోలు ఏన్నీ
పది రోజులు ఏదో సిస్టమ్ ముందర ఆపరేటర్ ఏదో
ఉ ఊ వదిలేన్డి బెంగళూరు నుంచి చెన్నైకి పోయినారు. లెటర్ ఆ కెమెరి
ము ప్పని
కూర్చునుంది కాలేజ్ చె
ఇంకా మాకు యావా డేట్ రాలేదు
ఉమ్ హు ఏం వాళ్ళు ఏం వాళ్ళు ఎవరు వస్తారంట మన వాళ్ళ ముందరే మనం చెప్పలేమో అట్లాంటిది వాళ్ళు ఎవరు ముందరే ఏం చెప్తామో ఏమో
మళ్ళీ మనం గైడ్స్
ఆ ఉన్న వర్లేదు కాని ఈ పెద్ద పెద్ద హెచ్ ఓ డి వాళ్ళు ఉండకపోతే చాలు వాళ్లంటే నీ నోట్లో మాట కూడా రాదు వచ్చారు నేను ఇంకా వెళ్ళిపోత్ పోయే మ్ మ్మ్
ఏం డబ్బులు కట్నాం కాబట్టి పాస్ చెపిస్తారు
అవును దానికోసమే డబ్బులు కట్టించుకున్నారు వాళ్ళు ఏమన్నా
కొందర్ స్ట్రిక్ట్ గ అడుగుతారు కొందరు నార్మల్ గ అడుగుతరు
ఆ అస్సల్ ఫస్ట్ లో అలా అందని సిట్ అట్టేనంట రాష కొచ్చేసాను ే ఆ నువ్వేం చెయాలనుకుంటానో అట్లాంటి అడుగుతారంట ప్రాజెక్ట్ అడుక్కోకుండా అ అయ్యో అనుకుంటి.
మనం ఇంకా సెకండ్ ప్యానలే
ఈ దారుణం అంటే నాది చూసినారా మీరు ప్యానల్లో
ఊ
చూసినారా
సునీల్ వీళ్ళే వేసింది ప్యానల్ నవీన్ వీళ
అప్పుడు నేను సెకండ్ బ్యానర్ ఆ
ఊ
నేను చెప్పిన అదే కాదు సెకండ్ హా థర్డ్ హా అని నువ్వు లేయి నా బెడ్ మింద కూడా ఉంది లెయి ను పో నేను నేను ఏమి ఎక్స్పెక్ట్ చేసినా అంటే థడ్ పనల్ ఫోర్త్ కొత్త ప్యానెల్ ఎక్స్పెక్ట్ చేసిన నా తెలిదు అసలు సెకండ్ బ్యానర్ అని
నవీన్ ఇంకా ఫస్ట్ ప్యానెల్
మయా ఓన్లీ వాళ్ళని బట్టి ఎట్లుంటుందో వాళ చూసుకోవచ్చు
ఉ
ఇంగ నేను ఫస్ట్ ప్యానెల్ పోత కానీ దీనికి డిఫరెంట్ తన్నీటికి కాలీ
అందరు మన ఫ్యాని లో ఇల్లే విష్ణు సునీలు అనూష దివ్యా మా మే అందర బ్యాచ్
అందరు సెకండ్
మ్మ్
ఇంకా ఎవ వేరే శక్షణ వాళ్ళు ఎవరన పెన్షన్ వాళ్ళు
తెలీదు వాలు ఎవరో
మనకు తెలిసిన వాళ్ళు ఇంకెవ్వరు లేరా
ఉహు
మ్మ్ ముందు వరకు తెలిద అన్నారుా ఉ తాండి ఏమో తెలీద అంటాన్న ఏమైతదో తొందరగా అయిపోతే తొందరగా ఇంటికి పోవచ్చు అది మాయన అంటే ఒకే రోజు అందరికి పెట్టుకదా ఒక పలానికి ఒక రోజు
వాళ్ళకైతే ఫోర్ పైనల్స్ ఒక రోజు అయిపోయినాయి అంటే యం సీ ఏ వాళ్ళకి
నా యమ మ్మ్
వాళ్ళు ఎలా చేస్తారో ఏమో
ఆ ఇళ్ళ ఎట్లా పెడతారో
మ్మ్
సరేనండి మీ సమయానికి ధన్యవాదాలు అవును